ఓకే అంటే ఏంసేపు మా అక్కతో మా మాట్లాడా బోరు కొట్టి నీకు కాల్ చేస
ఆహా
ఆ నువ్వేం చేస్తనావ్
గది
ఎందుకు తీర్తున్నావునన్ని హార్ట్ ఉందా నీకు కొంచెమైనా
చల కీవిట్టు కదా అందు అ
అ ను క్యూట్
అవును సర్లే ఎక్కడున్నావ్
ఇన్నలో
కాదు నాకి ఆకులైతుంది తినడానికి ఎప్పుడూ పోదాం
ఇప్పుడు పోదం ఎంత అయి దబ్బ టైమ్ సెవెన్ నైన్ అయింది కదా ఇం ఒక టెన్ మి మార్నింగు మార్నింగ్ మార్నింగ్ నైట్ మధ్యాహ్నం ఒక్కటి అక్కడ మధ్యాహ్నం ఆ క్కడ
మమ్మీ తె మాములుగ తిట్టదు బాయ్స్ హస్టల్ లే దగ్గర అంటే అది కాదు యాక్చువల్ గా నాకు ఎక్కువగా వస్తుంది తెలుసా పాల్కోవా పార్సల్లో
నాకు ఇస్తావ్
నీకి ఇస్తా ఎవరికి ఇయాను
చె
ఆది మా ఫ్రెండ్ షిరిడీ పోయాడనమాట అక్కడ నుంచి పార్సిల్ తీసుకురమ్మని ఆర్డర్ వేస వస్తుంది ఆది
యో
నైస్ అట్లనే నా బ్రాస్లేట్లు నాకు వస్తున్నాయి కొత్తవి
వా పంచించుకున్నావా
ఆ
కొనిపిచ్చు తిన్నావా
నేనేం అడగలేదు తనే తీసుకొని స్నాప్ పెట్టాడు ఆ మట్లా ఎస్ నీకు చూపలే చూ చూపిస్తా కలిసినప్పుడు ప్లీస్ నో నో ఆ ఆ మాట మాత్రం ఎత్తకమ్మా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా విని విని షాక్ ఇస్తంది నాకి
ఇంకేం సంగతులు
ఒకేనా ప్లీజ్
ఈరోజు ఎక్స్పెరిమెంట్ వుంది ఎక్స్ క్లాస్ అయిపోయింది తెలుసా మేము ఫస్ట్ అది ఎక్స్మెంట్ ఎక్స్పెరిమెంట్ నైన్త్ ఎక్స్పెరిమెంట్ లేజర్ ఇది సార్ వాల్యూస్ ఇచ్చాడు క్యాలుక్లేట్ చేసాము అయిపోయింది దాని తర్వాత బాయ్స్ పోయి కరెక్షన్ చేపించుకుంటే లాస్ట్ యావరేజ్ వాళ్ళది వాళ్ళది వేరే వచ్చింది సెవెన్ పాయింట్ సంథింగ్ వచ్చి
మీది వేరే వచ్చింది
జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో అచ్చింది
ఆ
అప్పుడు సార్ కట్ చేసే రైట్ అన్నాడు తర్వాత మీకెంత పోల్ గర్ పోయి ఇన్లా పెడితే అది సైన్ ఇది గూడ ఎట్ ఎట్లున్నాడు
ఆ
హు
ఎమన్నరో పక్కనున్నోల్లను ఎద్దు అన్నాడు ఎద్దు ఎద్దు అంట అయిదు ఏ త సరే మున్నడి నౌ యూఆర్ ఆల్ ఆర్ ఎద్దు అని అన్నడు ప్రశాంతి కి ఏమంటరు అమ్మాయి అమ్మాయికి మిందే నా నాహృద్ ఉదయంకి
ఆహా చెప్పమ్మ మీ హృదయం గురించి
తెద్దువ్ అని వినిపించిందంటా ఇంగా చూడు ఎంత గట్టిగా నవ్వింది నన్నే ఎద్దు అన్నారని అమ్మో
నిన్ను అన్నాడనా
ఆ నన్ను కాదే నన్ను కాదే అంటే కూడా వినట్లేదే ఆ ఇంకా ఫుల్ నవ్వింది
ఇట్లా
ఆ ఓకే ఓకే ఆ ఆ మరి మీ ఫ్రెండ్ ఏం అన్నాడు అదే నీకు లేదు పరువు
కాదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాడు కదా ఆ అమ్మాయి ఎట్లా చూస్తుంది తేల్ సలు
ఎవరి నేనీన్న
ఆ... ఏమైంది నిన్న నిన్న మేము నిన్న సర్కిల్ దగ్గర ఉన్నామా వాళ్ళు వచ్చరు తిని డానికి వెరె చేయమంటరు నాకు గు కానీ థర్డ్ బెంచ్లో ఉన్
ఆ అ
ఓకే ఎనకాల తిరిగి మాట్లాడుతుంటే ఆ పిల్ల మధ్యలో ఉందా పక్కకు తిప్పొచ్చు క ననే కాంది
కుళ్లు అవుతుందేమో మీ ఫ్రెండ్ పైన ఏమన్నా ఫీలింగ్ వచ్చిందేమో
అదే ఆన్ కుంటున్నా నేను కూడా వాడి పైన ఏమన్నా వున్నింటది క్రష్ లాగా
ఆహ్ ఒకసారి మాట్లాడొచ్చు కదా దాని గురించి తనతో
తనతోనే మాట్లాడు చల్
పోనీ మీ ఫ్రెండ్ కి చెప్పు ఇట్లా అయింది తెల్సా
తెలుసు వాడికి వాడు ఎదురుగానే జరుగుతున్నాయని ఇహ్ హ్
ఓహ్ చాలా సంతోషంగా ఫీల్ అయితున్నాడు ఏ ఏమైంది ఇందాక
ఆహ్
తిండానికి పోతే అక్కడ నా గుండె కాయ, ఇంకా వాళ్ళ గుండకాయ ఫ్రెండ్స్లు అందరున్నారు.
ఆహ్
సింది మేం తింటూ ఉంటే అమ్మాయి అమ్మాయి వెళ్తూ ఉండె. అప్పుడు అప్
ఆ
ఇప్పుడు చూసింది మా ఇద్దర్ని ఒకే దగ్గరా. నుంచి ఒకటే చూస్తుంది మయం మేం ఇద్దరం ఒకే దగ్గర ఎక్కడుంటే అక్కడ జు అక్కడ కనిపిస్తది. ఆ పిల్ల
నాకు ఎందుకో డౌట్ కొడ్తుంది మనం కూడా ఏమన్నా ఉన్ ఏమో
అద్ నా ఎప్పుడో కొట్టింది డౌటు. వాడు చెప్పే విధానానికి, ఈ పిల్ల చేసే విధానానికి, ఖచ్చితంగా ఈ పిల్లకి ఏమో ఉన్నట్టున్నాయి ఫీలింగ్స్ వాడి పైన అని. అలా అని వో, ఈ పిల్, ఈ పిల్ల వొద్దు నాకు. వేరే ఇలగా అవ్వది.
ఏంది షడన్గా మళ్ళా?
మ్
షడన్ గా ఏంది మళ్ళీ?
షడంగా కాదు ఏంద పిల్ల అంతా ఒక్కోసారి ఒక్కో తిక్కతిక్కగా అనిపిస్తది. నాకు నచ్చలేదు. ఆ పిల్ల
నాక్ కూడ నచ్చలేదు.
మా ఫ్రెండ్ వైఫ్ అంటే ఎట్లుండాలి?
ఎట్లుండాలి? ఐశ్వర్య రై
ఆ
మ్మ్ పెళ్లి పెద్ద నువ్వే గా
ఆ! ఆ నేనె. నేనె
ఆ మాకు బిర్యానీ పెట్టియాలి.
కచ్చితంగా
మ్
మీ ఫ్రెండ్ ఎప్పుడొచ్చేది?
మా ఫ్రెండ్! ఈ రోజు బయల్దేర్ తడు సాయంత్రం. అర్ధరాత్రి అయిద్ది.
క
ఊ అతగాడికి అటెండెన్స్ ఎక్కువ అయిపోయింది అందుకని తిరుగుతున్నాడు
అదే ఎప్పుడన్ తూవి
ఊ
ఇప్పుడు ఎంతుంది అటెండెన్స్
సెవెన్టీ ఫైవ్ కంటే తక్కువే ఉంది చూడలేదు దు సెవన్టీ ఫైవ్ కంటే తక్కువే తాను
వుత్తి పుణ్యానికి వచ్చిందిగా అట్లనే ఉంటది ఫస్ట్ బడ్డీ క్లాస్ లోకి పోతే తెలిసిద్ది మనం పోతున్నాం గా
ఆ పొద్దున్న ఆన్లైన్ క్లాస్ కి ఆబ్సెంట్ పడింది నాకి ఇంత కష్టపడి ఫోన్ ఆన్ చేసి పెడితే ఆబ్సెంట్ ఏసాడు వాడు నవ్వకు అ
సమయం ముంచ్ ఏమంటారు
మా సి ఆర్ కి మెసేజ్ పెట్టా నేను పెడితే వాడు ఆ ఇంగ్లీష్ క్లాస్ లో మెసేజ్ చెయ్యి అన్నాడు ఇంగ్లీష్ క్లాస్ లో మెసేజ్ చేసి ఇందాక రిప్ ప్లై పెట్టినాడు సార్ కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వు అంట వాడు ఆ ముక్కేదో పొద్దునేనే చెప్పచ్చు కదా ఆ అవును నీకు చెప్పలేదు నాకు ఇంగ్లీష్ లో ఫార్టీ త్రీ చెప్తానా ఓకే
మధ్యానమే చెప్పావు
మర్చిపోయా
ఆనందం
చాలా కానీ బాధ గుంది మా నేపాల్ ఫ్రెండ్ కి ఫార్టీ ఫైవ్ వచ్చాయి ఇట్స్ హర్టింగ్ మీ ఉమ్
నో ప్రాబ్లమ్
ఏ
ఇంకొక నిమిషం ఉన్నది
అవును
అది ఎంబన్నే కట్అయి పోద్దా
లేదు మనం చేయాలి సరే గాని మా గుజరాత్ ఫ్రెండ్ కి థర్టీ సెవెను సో దానికి సంతోషంగానే ఉంది వ మన టాపర్స్ అ
అవునవును చూద్దాం
స్టాడింగ్ ఔట్ స్టాడింగ్
రెండేది అవ్వ ఎందులో అవ్వ నాకి వచ్చింది సివిల్ లో వచ్చింది భవ్య డిజిటల్ లో అనుకుంటా
అంత కూడా రాలేదు కదమ్మా రాలేదు కదా చెప్పు మీరంటే టాపర్స్
అ
ఆ
అరె ఆ
సర్లే బాయ్
మా అబ్బది అయిపోయింది
యస్ బాయ్
బాయ్